హలో హలో హయ్ ఏం చేస్తున్నారు
ఏం లేదండి మీరేం చేస్తున్నారు
షాప్ లో పని చేయడానికి కొంతమంది వచ్చారు వర్క్కి వాళ్ళకి వాటర్ పోస్తున్నాం నింపి
ఆ తిన్నరా
ఉ తిన్నాం తినే వచ్చినా ఇంకా మార్నింగ్ మళ్ళా త్రీ వరకు తిన్నీకి ఉండదు కదా
మ్మ్ హ్మ్
ఇంగ మార్నింగే తినేసి వస్తా మళ్ళీ త్రీకెళ్ళి
ఆహా త్రీకి అంటే ఇగ అయిపోవడం తోటి ఇంటికి కెళ్ళి తింటవే
ఆ ఇంటికెళ్ళి తిని మా బాబుని తీసుకొని వస్తా ఇగ
ఇగ ఆహా త్రీ తర్వాత షాప్ లోకి వచ్చేద ఉండదుగా
ఇంకేం ఉండదు ఇంక ఇప్పుడైతే గెళ్ళాలిగా ట్వెల్వ్ అయి ఏంటంటే ఇప్పుడు వెళ్ళ ఇక అబ్బాయి తీసుకొని రావాలి ఇగ
మరి అయితే ఇగా ఇంట్ల ఆడుకుంటడా వాడొక్కడు మరి
ఆడుకుంటడు లేకపోతే ఇగో షాపులోకి వచ్చి కూసుంటడు
అయిన వాళ్ళ పాప కూడా ఉంటా
ఉ ఆ ఉంటది ఇక ఆమె కూడా హాఫ్డేనే కాబట్టి ఇక ఆమె కూడా వస్తది ఇక ఆడుకుంటది ఇక అంతా ఏం తీయకుంట ఇగ చూస్తా ఉండాలి
లోపట్నయిన ఆడుకుంటరు కదా
ఆ పార్కింగ్లనే ఆడుకుంటరు
అంత ఇబ్బంది ఏం పెట్టడులే కొంచెం చెప్పినా వింటడు కదా వద్దు అంటే
ఆ అదే
ఓ అమ్మ మా పిల్లలు అట్లా కాదు వద్దన్న అదే తీస్తారు
వినేరకమేం కాదులే కాని అందుకే కదా ఓకన్ను వేస్తూ ఉండాలి ఆ
ఇప్పుడు ఖాళీగానే ఉన్నావా బానే కాల్స్ మాట్లాడతాన్నవ్
ఆ కస్టమర్స్ ఎవ్వరు లేరుగా ఎవరన్న కస్టమర్స్ వ వచ్చిరంటే ఇక మాట్లాడనీకి ఉండదు ఇంగ వాళ్ళు ఇళ్ళు పోయిందాంక ఇగ
ఆహా వాళ్ళు లేరు కాబట్టి ఇప్పుడు కొంచెం
ఊ అదే ఇంకా వాళ్ళకి చూసుకుంటే అంతే
హ్మ్ బానే నువ్వామె ఏం మాట్లాడుకుంటారు
ఎవరు ఆమె నేనా ఏరోజు జరిగే విషయాలు చెప్పుకుం టను ఇంగ మీ ఆడబిడ్డ వొళ్ళ ఎరారేనట్టుగామె ఆ మంచిగానే మాట్లాడుతాది శృతి నేను మొన్న మా అదే మీ అత్తని చూడ్డానికి ఆ మా మా యరాలు కూడా ఎళ్ళింది అన్నది
ఆ
ఆహ ఎరాలే అంటే మీకు చుట్టాలా అంటే ఆహ మా సొంతం ఎరాలే అని అగ మాట్లాడింది అట్లా నా అప్పటి వరకు తెలువదు చుట్టాలని
చుట్టాలు ప్లస్ నాకు ఇగ క్లోజ్ అంటే క్లోజ్ ఫ్రెండ్ ఇగ నాకు
ఆహా
ఆ ఇగ సీక్రెట్స్ అనేటివి ఉండవు మా ఇద్దరి మధ్యల అన్ని షేర్ చేసుకుంటాం.
మంచిది పటు ఉండాలి అట్లా
హ్మ్ ఇగ ఆ నేన్ షేర్ చేసుకుం ట ఆమె కూడా గిట్లా ఇట్లాది అని చెప్తాది నాకూడా గిట్లా ఏదైనా మన వైఫ్ అండ్ హస్బెండ్ దయ అది కూడా చెప్తది
ఆ వన్ చిది పాటు ఉండాలే అట్టా హ్మ్
షేర్ చేసుకుంటది ఏదన్నా అయినా మనీ విషయాల కూడా హెల్ప్ చేత్తాది నాకు
ఆహా
ఎప్పుడు అర్జెంట్ ఏమన్నా కావాలంటే ఇస్తాది మళ్ళా ఆ తర్వాత ఇస్తాను మా ఆడబిడ్డతోటి కూడా ఉండనంత అంత క్లోజ్ నేను
హ్మ్ ఆడబిడ్డలతో ఉండద్దే అబ్బా అం ఇగో చుట్టాలతో అసలే ఉండద్దు
కానీ పిలా తోటి ఉంట కదా కానీ ఈమె
తొ కాదు ఇట్లా ఉంటే ఏం కాదు సొంతం ఆడబిడ్డ మనసు ఏరాలు అసంటోళ్లతోటి ఉండలేము
ఆహా వామ్మో వెరీ డేంజర్ ఫెలో తెలుసా తను
అంతేనా
చూడ్డానికి అట్లు ఉండదు గాని ఆ అణువణువు కుళ్ళు ఉంటది ఊమ్ ఈమె ఈమెకూడా తెలుసు ఈమె నేనిగా మాట్లాడుకుంటం ఎప్పుడైనా ఇద్దరమ్ అప్పుడు మేమిద్దరం అది ఇదని పనికి కూడా ఏళ్తే అందరు కుళ్ళుకునేవి
ఆహా ఉంటరిగా ఓర్వలేనోళ్లు
తను నేను తనకు ఏమైనా వర్క్ వచ్చినా నాకు ఎంమడే చెప్తా నేను ఏమన్నా నా కెమన్న పని వచ్చినా తనకి ఇద్ద షేర్ చేసుకుంటాం ఇగ మిగతావాళ్ళకి ఏమో నా చ్చదు వీళ్లకు ఇంకేదో ఒకటి అని అ పిల్ల కూడా కూసోని తినాలి అనే ఉండదు హ్మ్ పా కష్టపడాలే పని చేసుకోవాలే అనేసే ఉంటది. వాళ్ళ ఏరాలు ఏమ్ అట్లా కాదు ఆమెకేమో అట్లుండదు ఇంట్ ఇంట్లోనే
హ్మ్ ఆ ఊర్లోనే ఉంటది ఇంట్లోనుంచి ఎల్లకుంటే ఇంట్లోనే ఇంట్లోనే ఉంటే
అంటే ము ముచ్చు పెడతాది ఇంటి చుట్టూ ఉన్నోళ్లతో పనికి ఎళ్ళదు అంతే
హహ మంచిదే పట్టు ఇంకేమీ అంతేగా ఇద్దరు చేసుకోవాలే ఆమె పిల్లలు కూడా పెద్దోళ్ళయినా మంచిగ పనికిపోయేదానికి ఏమి
ఉ మంచిగా పిల్లలు పెద్దగా అయిద్దరు స్కూల్కి పోతారు
ఆ ఎంత మంచిగా చేసుకో వచ్చి పని పోదుగా పోయి సయంత్రాంకా
ఆకాదుదిలేనే లేదు పోదు ఇంటికాన్న ఉంటదివ ఎవరు ఎన్నా మేము చేసిన మనకో కులుకుంటా ఉంటది
ఎందుకు కూలుకోవడం మరి కలిసి ఉంటే అయిపోద్ది కదా
ఇది గుడి నేను మొన్న చెప్పినా నేనే చెప్పిన వాళ్ళు వాళ్ళు చెప్పలేగాని తర్వాత అంటారుగా అని నేనే మొన్న ఆ ఇన్స్టాల్ చేసి అన్ని ప్రొఫైల్ టాస్క్ అన్ని పూర్తి చేసి ఇచ్చిన చేసితే కాల్స్ మాట్లాడింది
ఆమె గుడి ఈరు కాల్స్ ఐ పోనయా
ఆ అయిపోయినాయి అయిపోయినాయి మాట్లాడింది నాతోడు కూడా రెండు మాట్లాడినట్టుంది నా కాల్స్ వల్ల కూడా
ఉహూ
గిట్ల ఇంటికాడ ఉన్నటి అయితే అది కూడా పట్టి పట్టి చెప్ప అప్పటికప్పుడు బాలెన్స్ ఎపిచ్చి ఆముకు చేత్తు చేసింది లేప జపోవు ఇది నెగ్లెక్ట్ చేస్తది ఆ సరే తీ ఆ సుద్దంతి అనా నెగలెక్ట్ చేస్తది. అన్నేమో కొంచెం అన్న ఒక్కడే చేస్తాడు ఇంట్లో మా నుంచి పోతానే కాబట్డా ఆమెకి ఏర్పడతలే
ఇగా ఎటకు లవ్ మ్యారేజ్ కాబట్టి ఇగ అంత అనాడేమో ఆయనా కదా
సబ్బు సరుపులు ఏ కూరనైనా కూరగాయలు అన్ని పోతాయి మాకు కానించే
ఆహా ఇంగేముంది ఇక మీ వాళ్ళకు ఉండాలి ముందు
ఇంకే మేం సపరేట్ అయితే గాని అడిగి అంత ఉంటది మాకు కూడా
అంతేపాటు ఏమే మరది పెళ్ళయినా గట్టగానే కలిసే ఉంటారు
ఉం
మి మరిది పెళ్లి అయితే ని దూరం అయితే అప్పుడు తెలిసి వస్తదా మేకు ఎవ్వరు పెట్టదు ఇక
ఆ ఆ పోరడు పెళ్లి చేసుకుంట ఎవళలా కైతా దాని చూతన
ఆ పోరాడ్ ఏమో చేసుకుంటలేడు
ఆ సుల్ప చేస్క ఏ మంజ అతేవ్రని ఇతరు అవి ఉన్నాల అట్ట తీసుకురన్న రా అంటే అట్టా తీసుకొచ్చిన మంచిగుండగాని రావద్దు అది
అవి రావదు ఏముంది పాటు ఈయనకి ఇల్లుంది మంచినే ఉన్నాయి కాకపోతే పని లేదు కానీ
ఉ అంతే అంతే ఆస్తుంది ఇల్లుంది ఆయన ఆయన ఓటకు ఎకరన్నర భూ మొం తడి తొర్రొర్ల లో ఒక ఫ్లాట్ వస్తది
ఆ కాైన్డి ఏమున్నాయి పనిలయుంది
ఆ కాని చేసి చదిద ఆయన్ని నమ్ముకొని తింటామా
అంతేగా
పెరిగాయి అన్నీ ఉన్నాయని కాగానీ హ ఉండాలి వెనకదిమ అన్నట్టే తప్తాయి అమ్ముకుంటామో తింటామా మనం
తింటావ ఏదో ఉన్నాయి అంటే ఉన్నాయి అవసరనికి ఎప్పుడైన్నా ఉపయోగడతాయి కదా ఇగ రోజు రోజు కొ అమ్కుొని తినలేం గ
నేను మా సార్ని అడుగుతాను నేనున్న వర్క్ చూసుకుంటా పోతా తోర్లో వర్క్ అని
ఆ ఇన్నసుకొని అడుపోతే
ఇప్పుడు పాత్ బంద్ చేసిండు కదా అని పోదాం అనుకుంటే. ఆ ఇప్పుడేఎం వద్దు అంటాడు
ఇంగ అదే లే వాళ్ళ చిన్న పిల్లలలకు నువ్వు బోయి ఎట్లా చేస్తవు
కా హు వద్దు ఇప్పుడే అనేసి అంటాడు
ఎందుకే అనితవా ఈవి ఇవన్నీ పడ్డాయనే తీస్తు ఇలా వాడికంచచ్చం పెద్దగాని ఇప్పుడే పోయి ఏం చెస్తాం
అదే అంటండు ఆయన కూడా నాలుగు రోజులు ఆగు పోదాం కానీ లేకపోతే ఏదైనా షాప్ పెట్టి తల కూూస్తుగానీలే. అని అంటాడు
ఓహో ఏం పెడతాడో
ఆ జాబ్ బంద్ చేస్తా అంటాడు ఆయనకి ఇంట్రెస్ట్ లేదంట.
పెట్టుకొని ఈ రోజులు చేసేదానికి అలా సొంతగా చేసినా‍
ఉ దేన్ననా బిజినెస్ బిజినెస్ పెట్టాలని అంటాడు
ఆ ఎదైనా చెయని మంచిగా ఎట్లు ఉపయోగపడేది మంచిగా ఏం ఉపయోగపడుతాదొ. సెంటర్ల ఏమి ఏం పడుతు దాన్ని బట్టి పెట్టుకుంటే బాగుంటాది
అదే అదే ఆయన కూడా తనకు కూడా దాని మీద
ఈ ఆయేషా అక్క మంచిగా ఊర్ల గచ్చుబ్లు పెట్టింది గా
ఆ బిజినెస్ చెస్తాంది బాగానే పోతాయి రోజుకు ఆమెకు త్రీ హండ్రెఫొర్ మిగులుతాంని అంట
అదేనే నీను మొన్న చూసిన ఆమె బానే గచ్చుబ్లు పెట్టిందని
హ
పోయి దిన్నంగా కాక పతే పో కారం ఉప్పు ఎక్కుఉంది ఆ కొంచెంకా స్పైసీ ఉంది ఏము అడుగుతారంట స్పైసీ అడుగుతురని స్పైసీ చేసిందంట
ఆహా నేను ఎప్పుడు తిన్నా సక్ చెత్తది
ఉ
ఊహు
ఏమో ఈగ మొన్న దినం పోయి అందిరం ముపాయి రూపలది
ఆహా నేను ఆ రోజు ఉన్న రోజు పెడతా పెట్టింది గాని గదే సరిపోయింది
అదే సారిపోయింది ఎంక ఎడదింటరు మైము అంత కు ముందు అదె మధ్యలో కొన్ని రోజులు ఆపిందంట పది పదిహేను రోజులు
అదే అదే
మంచిగా పెట్టింది మంచిగా ఉపాయం చేసుకొంది ఆమె హ్మ్ ప్లానింగ్ మంచిగా ఉంది ఒక గట్లా పెట్టుకోవాలే అ
ఈవినింగ్ టైమ్ల అ ఏం ఉంది నైటు ఇంట్లో వర్కు చూసుకోనీ చేసుకోవచ్చు కానీ అది మనకు కొంచం సిట్ లాంగ్ ఉంది కాబట్టి సేల్ అయితానీ గానీ సిటీ దగ్గరన్నలకు ఎడా సెట్ అయితది సెట్ కాదు
సిటి దగ్గర ఉన్నోళ్లు సెట్ కావాలి ఆమెకు మంచి సెట్ అయింది ఆ ఉపాయం కూడా మంచి చూ తట్టింది ఆమెకు పెట్టుకోవాలని ఇప్పుడు ఊర్లో ప్రతి ఒక్కరు వచ్చి తింటారు హ్మ్ మనకు రావాలంటే దంతలా పెళ్లి పోయే తినాలి
హ్మ్ ఓకే ఓకే సరే నేను మళ్ళీ చేస్తలే
ఆ సరే మళ్ళ చెస్తా